ఓకే
హలో
హలో భాయ్ ఎట్లున్నావ్.
భాయ్ బాన్నం భాయ్ నువ్ వేళ ఉన్నవ్
సూపర్ నేన్యతే సూపర్
ఏంటి మారి బాగున్నావా ఎలా నేనేం చెయలే ఖాళీ అలాగా ల్యాప్టాప్ ముందు కూర్చొని ఏదో ఒక సిరిస్ దొరుకుతాది ఏమో అని చూస్తున్న గ్లాస్ ఉంది కానీ వెళ్ళ ఇంకా ఏం చేత్తా రోజు రు గ్లాస్లుకిలాబ్కి ఎల్లి స్తు
మీరే క్లాసులకి వెళ్ళదంటే ఇంక మేము క్లాసులకి వెళ్ళిన వేస్టే
మీరేటి బ్రో ఐఐటి ముంబై లో ఉన్నావ్ నీకే బెస్ట్ నీ నైతే ఇక్కడ త్రిబులైటి త్రిబుల ఐటీలో ఉన్నాను
పేరుకే అయితే భువనేశ్వర్ ముంబై అంతన్నా
ఏంటి ఇపుడు అలా అంటావు నాకు కనీసం అక్కడ. ఎగ్జామ్ రాసె ఛాన్స్ కూడా రాలే అడ్వాన్స్ది నీకు వచ్చింది సీట్ కూడా వచ్చింది నువ్వలా.
ఓహో ఇదంత ఇది కూడ జరిగింది ఇ హి.
సరే బ్రో ఇంకేంటి మరి.
సిరిసన్న్ ఆ తిన్నా తిన్నా ఇప్పుడు నైట్ మే నేనున్న మా ఫ్రెండ్ చికెన్ వండదాం అనుకుంటున్నా కిందకు వెళ్తున్నాం
ఓహో అది బాగనే మంచి ఐడియ
ఉహ్
ఐడియా బావుంది ఉహ్
ఉమ్ లివర్ ఫ్రై
లివర్ ఫ్రై హా హెల్త్ కి మంచిదే ఐరన్ ఎక్కువ ఉంటది. బ్లడ్ ఐరన్ ఎక్కువ ఉంటది.
అవును రీసెంట్ గా మా ఇక్కడ మా ఫ్రెండ్ ఒకడ ఉండాడు అరవింద్ అని అచ్చచ్చ ఒకే నేమోద్దు. వాడోక్కడుండాడు బాగా చాలా బాగా వండడు స్పైసీగా అక్కడ ఒక పది మంది పడ్డారు వాడి మీద తిన్డానికి టెన్ మెంబర్స్
ఓహో
ఒకటేసారి పాపము నాతో పాటు ఇప్పుడు ఇగ వండుతున్నాం కదా నా ఫ్రెండు వాడికి ఒక పీస్ కూడా ఇవ్వళ్లే వాడు ఫీల్ అయ్యిం డు
వరే మా దగ్గర కూడా అంత మంచిగా వండేవాళ్ళు ఎవరెన్ననా ఉండింటే బాగుండు మా
మీ దగ్గర చెఫ్ లేడా ఈ మీది ఈసీ చెఫ్ ఉంటాడు. ఈసీ చెఫ్ ఈ డబ్ల్యూ చెెఫ్లు
లేదు లేదు మాదగిర ఎవరు లేరు
అచ్చా సిరీస్ అన్నవ్ మరి స్టేంజర్ థింగ్స్ చూసావా
స్టేంజర్ థింగ్స్ ఆ చూస్తున్న. అది చూశాను కాకపోతే కొద్దిగా క్లైమాక్స్
బావుంది నేను ఒక త్రీ టైమ్స్ చూసుంటా. మొత్తం సిరీస్ అందులో లాస్ట్ సీన్ వచ్చిన దగ్గర నుంచి ఒక టూ టూ టూ టూ త్రీ టైమ్స్ చూసా ఒక లాస్ట్ ఎపిసోడ్ చూడ్లే
లాస్ట్ ఎపిసోడ్ నేన్ నాకు కూడా అంతగా చూడాలనిపించిలే లాస్ట్ ఎపిసోడ్ అందుకనే చూడ్లే ఎక్కువ చూడ్లే కానీ కోత్త సిరిస్ స్టార్ట్ చేశా కానీ బావుంది
ఏంటది
డార్క్ అన్ని ఒక ఉంటది. ఇంగ్లీష్ లో ఉంది తెలుగు లేదు
ఎవరు క్యారెక్టర్స్
హీరో అంటే ఎవరు ఉండ్రు జస్ట్ ఒక మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంతే కానీ స్టోరీ మట్టిగా పీక్ అసలా
ఉహ్ హు స్ట్రెంజర్ థింగ్స్ డఫర్ బ్రదర్స్ది డార్క్ ది
డార్క్ అలాగా ఆహ్ ఇక్కడంటే ఒకలే రైటర్ కాబట్టి చెప్పడానికి లేదు లేదు అంటే ఇద్ద ము ము చాలా మంది ఒక నలుగురు ఐదుగురు ఉన్నారు రైటర్స్
ఓకే కే
ఆ అందుకనే పర్టిికలర్గా చెప్పలేం కానీ డిలేఉంది అసల్ అసనీ స్టోరీ చెప్దామన్నా సరే చెప్పలేము అలా ఉంటది
అయితే ఎలేషన్ వాటర్లొ అంటావా
ఎలాక్స్ంది బాటిల్
సేమ్ దానిలా అంటావా ఎవరు ఎప్పుడు కాలుస్తారో తెలిదు
లే అట్లా లే అంటే దాంట్లో ఎలా ఉంటదాంటే సస్పెన్స్ కొద్దిగా అన్నిీ కలిపి ఉంటాయి. ఇక్కడ కొద్ది నీకు అర్థం కాదనమాట అసలు ఏం జరుగుతున్నాది కూడా వాళ్ళు చెప్తారు నీకు అర్థం అయ్యేలాగా కాకపోతే నీకు అర్థం కాదు.
అలక్షిండ్ మోడోల్యాండ్ అంతే కదరా నీకు ఎవరు చంపుతారు తెలిదు. ఏం జరుగుతుందో తెలిదు లాస్ట్ వరకు.
నీక్ అక్కడ అదే అంట్నా నీక అక్కడ సస్పెన్స్ థ్రిల్లరు అని అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ చంపడం ఏమి ఉండదు ఎవరెవరు ఎక్కడికి వెళ్తారా అన్న కొద్ది కన్ఫ్యూజ్ అయిపోది ఎక్కువ ఇదొక ఆ టైం ట్రావెలాంటి
ఆబ్బ
చాలా అంటే ఒక మూడు సీజన్లు ఉంటది ఫస్ట్ సీజ పది ఎపిసోడ్లో మిగతా ఎనిమిది ఎనిమిది
అంటే అయిపోతుంది అంటావా ఒక సీక్షన్ఒక ఎపిసోడ్ ఎంతసేపు
ఒక ఎపిసోడ్ కంటే మాములుగానే ఉంది నేను మొన్న సాయంత్రం పొద్దున ఆరు అలా గంటల మొదల
సీజన్ టూ సీజన్ త్రీ డెడికేషన్కీ హ్యాండ్యాప్ రా
ఏ బాగుంది ఇంట్రెస్టింగ్ గా అనిపించింది నాకు గేమ్ ఆఫ్ త్రోన్స్ తర్వాత ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అదే ఇంకా అందుకని చూ
హమ్ టి వి డి మొదల్ పెట్ట టి వి డి ద ద వ్యాంపర్ డైరీస్
తెలుసు తెలుసు తెలుసుపపా టరస్ నేను అప్పుడు ఫ్రెండ్ తో కలిపి చూసేవాడినీ కాపోతే అప్పుడు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి నేను పెద్దగా ఆమ్ చూడ్లే
సేమ్ సేమ్ చిన్నప్పుడు ఇంగ్లీష్ రాదు కాబట్ అంతా మా అక్కలో చూసినప్పుడు అక్క మొత్తం సీరీస్ అవ్వొట్టేసింది నేను మొత్తం అలాగే కొంచెం కొంచెం చూశాను ఐడియా ఉంది ఎంతవరకు చూసాను ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తన్నా స్టోరీ తెలిదు కాబట్టి హీరోయిన్ బాగుండది ఎంపర్ టరిస్
అది గా అంత గుర్తుఒస్తాది ఇద్దరు హీరోలు అంటే ఒకడే హీరోలో ఉంటుడు ఇద్దరు హీరోయిన్ లో ఉంటాది వేరే వేరూ కపుల్స్ లా ఉంటారు ఇద్దరు ముగ్గురు ఆ దాంట్లో మారిపోతూ ఉంటారు అనమాట మనుషులే కలిసి చూసాను మెయిన్ ఐడియా గుర్తుంది మొత్తం సిరీస్ చూడలేదు చాలా యూనిక్ ఉంది ఆ అంతే అంతే హమ్ అది కోర్ ఐడియా ఒకటే గుర్తుంది అది
రేపటి టెన్షన్ ఏ
అది ఓన్లీ నైటమ్స్ అవుతూ ఉంటారు మళ్ళీ ఈ స్టోరీ మొత్తం ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు దగ్గర లేదంటే ఒకడు చిన్న చిప్పు ఉంటాడు ప్యర్లలుగా ఇది చూపిస్తూ ఉంటాడు
ఆహా అయితే నేను అంతా చూడలే ఫస్ట్ ఎపిసోడ్ నిన్ననే అయింది
హమ్ బానే అనిపిస్తుంది చూడాలీ కాకపోతే చాలా పెద్ద సిరీస్ ఇరవై ఎపిసోడ్ అలా ఉంటే సీజన్ కీ ఇంక చూడేలే నేను
ఓ ఓకే ఓకే ఇంకేంటి మరి రేపు ఏ రోజు జెట్ అంత ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవన్
ఈరోజు ట్వంటీ సిక్స్
ట్వంటీ ఎయిట్ నుంచి ఐపిఎల్ ఇయ్యు
యాకుడు ఇక్కడ మొత్తం అలా వీడి రేపు నుంచి ఏ బ్రెంచ్ మాత్ ఓ సీఎస్కే మీను అస్ యూజ్ వాల్ మంచి గన్ మల్లియాలసిరి మళ్ళియావెన్ నచ్చిల్లవే
కొట్టారు కదరా కప్పు కొట్టారు కదరా
యా బ్రో కొట్టం తప్పు లేదు గా
తప్పులేదు విరాట్ కంట్లో టీర్స్ వాళ్ళ అనిపి దీన్ తప్పలేదు అది అంతే
యా బ్రో మే మొత్తం ఎమోషనల్ అయిపోయాం ఆ రోజు కాపోతేారు హరోజు ట్రైన్ లో ఉన్నా
ఒకే అప్పుడే ఎక్కడికి వెళ్తునావ్
ఆ
అప్పుడే ఎక్కడకి వెళ్తున్నావు
అప్పుడు మేము ఇంటికి వెళ్తానం మేఘాలయ ట్రిప్ అయిపోయి ఇంటికి వెళ్
ఓకే మీరు మేఘాలయ ట్రిప్ వెళ్ళాక నువ్వు ఇంటికి వెళ్ళు పోమనసు మా కాలేజ్ లా హలీడే సార్ ఏం కే
ఓహో మేము అప్పుడే మా ఫ్రెండ్స్ అందరు మేఘాలయ వెళ్ళాం అంటే మేఘాలయ వెళ్ళాం మంచిగాచు
ఎ కాలేజ్ కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళారు ట్రిప్ ఇంకా ట్రిప్స్ మేఘాలయ కాకుండా
మేఘాలయ కాకుండా మొన్న కాశీ ఎలా కాశీ అయోధ్య వెళ్లి మొత్తం చూపించి వీడు గుడా నా ఈరోజు
ఉ మేము రీసెంట్ గా వెళ్ళాం కాశీ
ఓహో మేము ఎలా మన్ మంచిగా దర్శనం అయిపోయింది అన్ని చూసుకోని వస్తాం వాయిస్ వాయిస్ కట్ అవుతుంది బ్రో
రావచ్చు ఏ ప్లేసెస్ తిరిగారు ప్లేసెస్
ప్లేసెసా ఫస్ట్ ఎక్కువ టెంపుల్స్ కవర్ చేసాం బ్రో ఆ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అమ నెక్స్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ తర్వాత అక్కడే పక్కన ఉన్న అన్నపూర్ణ నాధ్
ఫస్ట్ కాసేస్ల టెంపుల్ కి వెళ్ళారా లేపోతే
లేదు లేదు కాశీ విశ్వనాథ టెంపుల్ వెళ్ళాం
కాదనుకుంటా నాకు తెలిసి ఎందుకంటే ముందు అతన్ని దర్శించుకోవాలి కదా కాశీ రక్షకుడు
అదా కాలభైరవ అంటున్నావా
టెంపుల్ కదా వి క ఫస్ట్
అది వెళ్ళలేము మేము డైరెక్ట్ గా దీనికి వెళ్ళిపోయాం
అచ్చా కాశీ విశ్వనాధ్ టెంపుల్ కేల
ఉ మాకు అప్పుడు టైం సరిపోలేదని చెప్పి ఇంకా డైరెక్ట్ గా ఇక్కడికే వెళ్లిపోయాం
ఘాట్స్ తిరిగరా అన్ని ఘాట్లు
అన్ని ఘట్లు నడిచాం కాళ్ళతోనే మంచిగా అనిపించింది ఫీలింగ్ బాగుంది మంచిగా ఉన్నాయి కొనకూడదు దగ్గర అయితే మొత్తం ఆస్థెటిక్ ఫోటోలు ఉన్నాయి
తీసుకున్నారు
తీసుకున్నాం మంచిగా తీసుకున్నాం
ఉ
ఐఫోన్ మా ఫ్రెండ్ ఒకడి దగ్గర ఉంది అది కవర్ అయిపోయింది అలాగ
అంతే టై ఫా టోటల్ వేస్ట్ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఐఫోన్ ఉండాల లేదంటే ఆండ్రాయిడ్ తో వేస్ట్
ఆ అయిపోయిందింక ప్రత్ సారయిఫో కపోతే ఇగ ఈ ఓ నాన్ను సార్లు తిరుగుతాం. లేపోతే లేదు. మ పొంతనేఏజిష్టపో ఏ ఏను బాగ్ వస్తయ్
వెళ్తార్ కదా
ఫిల్టర్ ఏం కాదా లేటెస్ట్ మోడల్ క అలాగే ఉంటది.
అదే ఫిల్టర్ వస్తాన్ అంట్న్నా. అందుకే నగేష్ది మా ఫ్రెండ్ ఒకడున్నాడు ఇక్కడ. వాడ్ది కూడా అలాగే వస్తది. ఫిల్టర్ ఆటోమేటిక్ యాడ్ అయితది.
ఆహా ఏమో నా ఫోన్ అలా ఉండదు కాని. యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. జ్ఞాప్ ఎక్సెస్ సోని కేమెరా ఉంటది. ప్రైమరీ కెమెరా సెకండ్రీ కెమెరా థర్టీ టూ ఏం పి అదే మ్యాప్ ఎస్ ఎస్
మెగా పిక్సెల్ అట్ సోని
ఉ సో ఇంకేం బస్
నాది ఏదో హవాలా ఫోన్ వేస్ట్ ఫోన్ నాదే
ఉహు
కరీను రహ వచ్చింది ఇప్పుడే
ఎవని
అటెన్షన్ ట్వంటీ సెవెన్ ను నుంచి సేమ్ అదే మెసేజ్. కాబట్టి మీరు ఈరోజు నైట్ నైట్ లో క టాస్క్ సబ్మిట్ చేయ్మనీ
ఓహో
అలిసిపోయా ఎన్ని కాల్స్ అని చేయాలి. టెన్ టెన్ కాల్స్ అంటే.
యా బ్రో నాకు కూడా చిరాకుతోస్తుంది. ఇప్పుడు దాకా మాట్లాడం. ఇంగ్లీష్ లో మాట్ కాడాల్ నేనైతే ఇంగ్లీష్ లో మాట్లాడ్
మాకు తెలుగే కాబట్టి. మనకు అందుకే పర్లే, ఇంగ్లీష్ అంటే కొంచెం కష్ ష్టపడాలి అయినా మీరేంటి బ్రో మీ ర్ ఐఐటియన్స్ దగ్గర వాళ్ మీరు. మీకు వస్తాయి. ఇంగ్లీష్ సోస్తాయి.
మర్చిపోయవ బ్రో నువు ఐ. ఐ. టీయన్ త్రిబులైటియన్ కువుంది నీ మీద నాకు
అయంతదుకే మీకు గ్రేడ్ బ్రో
ఉమ్ అలాగే చెప్పుకోడాని తప్ప ఇంకేం చేస్ ఎందుకు వెళ్తున్నావ్ అయిరాబాద్ ఆ ఓకే ఒకే బ్రో జ్
టైం చూడు ఆ అదే సరే మరయితే కిందకెళ్ళిత్ తీర్ ఫోన్ చేస్తా. సరే సరే బాయ్ బాయ్ కట్ చేసేయ్ కాల్
ఓకే బ్రో